హలో
నమస్కారం అండి
నమస్కారం చెప్పండి
మీర ఏదో తోముతున్నారండి అప్పుడు టాంచి ఏం తోముతున్నారు
ఏం లేదు చెప్పండి
ఆ మేము మా స్నేహితురాలు మిస్ అయితున్నాం అండి
మంచిది
అని క్షమించమని కోరుతున్నాము పొద్దున మాట్లాడిన దానికి
మాకు
మేము బాగా బాధపడ్డామండి వారిని వారిని మేము అర్థం చేసుకోలేదని
మంచిది
దానికి వారు ఏమంటారండి క్షమించమని అడిగితే
మంచిది
ఏం మంచిదండి మంచిది తప్ప ఇంకేం మాట రాదా మీ నోట్లో
సాల
ఎందుకండి
మంచిది మా అన్నగాడు మాకు మనిషి బట్టి మాట్లాడి
ఆ సరే అండి క్షమించాల్సిందిగా కోరుతున్నామని మా స్నేహితురాలూనీ మేము
ఎందుకులేండీ
ఊ మాకు జలుబు చేసింది అండి రాత్రి అయితే అండి మాకు వనుకొచ్చేసిందండి చలికి ఎక్కడ జరం వచ్చేస్తుంద అని బై వచ్చేసిందండి
ఓహో
ఊ మాముూలుగా మేము మొఖం దుప్పట్లో కప్పుకోకుండా పడుకుంటామండి అలాంటిది దప్పట్లో మొహం పెట్టుకొని పడుకున్నామండి అయినా చెల్లి దగ్గలేదని ఉనుకు తూ ఉన్నానండి
ఉహు
ఇంగ మళ్ళ కొద్ది చెప్తారని ధైర్యం వచ్చింది ఏముందిలే మా స్నేహితురాలు ఉంది కదండి వాళ్ళు చూసుకుంటారులే మమ్మల్ని అని ధైర్యంగా పడుకున్నానండి
ఎవర్ని నమకండి
ఎందుకండీ
ఊహ
ఊ
ఆవున
ఊ చెప్పండి
నువ్వే చెప్పలి
మాకెందుకు నిద్ర వస్తుందండి మెడకాయ నొప్పి నిద్ర తలనొప్పి అన్నీ వస్తున్నాయండి
నిద్ర వస్తే నిద్ర పోవాలి గాని కోపం గా తిరుగుతుంది
ఏందండి
నిద్రస్తె నిద్రపోండి
మేము మిమ్మల్ని నంది హిల్స్ కి నంది హిల్స్ అనే ప్రదేశానికి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నామండి మీ అభిప్రాయం దానిపైన
బు
ఆ
ఇప్పుడే చెప్పాలండి
అవునండి
నో కామెంట్స్
లేనిచో మ మైసూరు వెళ్ళదామా అండి
మీ ఇష్టం వచ్చిన చోట్కి వెళ్ళండి మీ మాకు ఎందో చెప్తున్నారు
మాకు మా స్నేహితురాలు రావాలి కదండి
అబో
వారు వచ్చిన చో మేము ఆనందంగా ఉండదము
మంచి
ఊ
ఊ
వారి నా మ నా పట్ల బాధ్యత ఎక్కువండి ఉహు
మరి మీకు
ఏందండి
మరి మీకు
మాకి మేం లెక్కలేన్ తనమండి అవి ఆ దాని వల్ల ఆమె చాలా బాధపడుతుంది
నిజమే
పొద్దున అయితే అండి ఎట్లోనో అడిగేసా ఏందో వల్ల బాధ అయితుందండి గుర్తొస్తుంటేనే
హూ
ఊ ఎందుకు మాముూలుగా ఎప్పుడు అట్ మాట్లాడుకోవండి నడుమ మాట్లాడుతున్నావని ఎందుకో ఆ
మీ తమ్ముడు గారికి మేము ఒకటి పెట్టాం మీరు చూడండి
మీ తమ్ముడి గారికి ఏం పెట్టారండి
వాట్సాప్లో అండి
వాట్సాప్లోనా
ఊమ్
ఏం పెట్టారండి ఊమ్ మాకు లేదా అండి
లేదండి
ఎందుకండి
ఊహు
మీరు మంచిగా వంట చేస్తారని విన్నాము తిన్నాము మా అభిప్రాయం చెప్పాము దానిపైన మీ స్పందనేందండి
కొమ్మలు లేక్కొని కొంగండి
ఊమ్ భలే బాగా వంటలు చేస్తారండి మీరు
మీ తమ్ముడు గారు తింటారేమో అడగండి
మీ తమ్ముడు గారు తింటార అండి ఇంగో తమ్ముడు ఆ మూడవ తమ్ముడు నాలుగవ తమ్ముడు వస్తున్నాడండి
ఊహు
ఎక్కడుండే తమ్ముడు గారికి రెండో తమ్ముడు వస్తున్నాడండి
చెప్పుదను
బయలుదేరేసాడండి
ఊహు
వెళ్ళి తీసుకురావడమే
మా తమ్ముడు గారు తింటారేమో తినరేమో అని రెండు స్పూన్లు మిగిలినాయ్
ఏందండి
మా తమ్ముడు గారు తింటారేమో కిందకి రమ్మనండి రెండు స్పూన్లు తింటారు
రెండు స్పూన్లు ఉన్నాయండి అంతే అండి
ఊ
ఊ స్పూన్లు ఉండి ఏం లాభం అండి దాంట్లో తినాల్సినేటివి ఉండాలి కదండి
మీరు చెప్పండి ఓవర్ యాక్షన్ చేయకోకుండా
తినాలనుకుంటే కిందకి ఎళ్ళినచో మీ అక్కయ్య గారు మీకు రెండు స్పూన్లు ఇస్తారంటండి చెప్తామండి ఏంటండీ చెప్పామండి మీకు మీకు మీరు తృప్తిగా ఉన్నారా ఇంకా ఆనందమైన
ఆనందం
ఉ
వారేమన్నారు
వారు ఏం అనడం లేదండి వారు
ఆ కాళ్లు ఫోన్ మాట్లాడే పరిక్రమతో చూస్తూ ఉన్నారండి
ఊరకనే కొడతారా
నీవు కిందకి రావాలండి
అవును ఇప్పటికే
ఇప్పుడే అండి కొంచెం సమయం తర్వాత రావచ్చు లేండి
నేనండి
మార్కులు కేంద్రీయ సిద్ కేంద్రీములు వెళ్తాయండి పోతాయండి
కేంద్ర
అంటే నెట్వర్క్ వెళ్తుంది పోతుందండీ
ఉహు
ఉ మాకు బ్యాలెన్స్ లేదు అండి అందుకే మేము
ఉ
మేము నెల నెలసరి కట్టలేదండి ఇంతవరకు
కఠిన చో కఠినచ్చో మార్కు ఇచ్చేదారు ఏందని
నినకర రెండు వేల వరకు వచ్చిందండి
కదండి నెల నెలవారీగా కట్టేది సరిగ్గా అండి
అద
ఉ చెప్పండి
ఇది అయిపోతుందండి
తినండి మీరే మాకొద్దు గాని ఇ మీరు తిన్నచో మేము ఆనందంగా ఉండదేమో అంతే ఆ మీకు మించిన దండి చిరు పదార్థాలు అన్ని
సరే అండి మరి మాకు ఏమి ఉండిస్తారు చెప్పండి
ఏందండి
మీరు మాకేదన్న కొనిస్తార చెప్పండి
మేము అయితే చెప్పామండి మీకు మా మా పరిక్రమం ఇచ్చుటము మూడు వందల వరకు మీరు ఏమి కావాలన్నా కొనుక్కోవచ్చు అండి
ఉ
ఇది మా హామీ అండి
మ్మ్
దాంట్లో మాత్రం ఇరవై రూపాయలు నాకేయండి ఒక చాక్లెటు
మ్మ్
ఒక మజ్జిగ ప్యాకెట్ అండి
మ్మ్ హు మ్మ్ హు
ఇంగ మిగతాది అంతా మీకే అండి
ధన్యవాదాలు
ఇంకేం వద్దా
వద్దన్
మ్మ్
ఉహ
ఎందుకు అట్ల
అనేది
ఎలాగో ఎందుకండి మీరిచ్చి మీరిచ్చింది అప్పు అనుకోండి
మ్మ్
రిటన్ ఇస్తున్నాం మీ డబ్బులు మీకే ఇస్తున్నామండి
మంచిది
ఏందండి
మంచిదండి
మంచిదే అనే కదండి చెప్తన్నాను
మ్మ్
చెప్పండి హ
నెమ్మదిగా బయల్దేరీ వచ్చినప్పుడు కిందకి వస్తారు
మేము నెమ్మదిగా బయలు దేరినము ఓ బయలుదేరుతున్నామండి మీరు బయలుదేరు వచ్చిన చో మంచిగ ఉంటదంట అండి మీ అంతటి ఓపిక్కి న్యూస్ ఆనందం వ్యక్తపరుస్తున్నామండి అయి ఏమో అండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి
ఎందుకండి మీకు బుర్రే లేదు తల ఎందుకు తిరుగుతదండీ
బుర్ర లేదని కళ్ళు తిరుగుతున్నాయి ఏమో అండి
అవును అండి అయిండచ్చు
సరే అండి మేము విరమించుకునేదాము
ఆ సరే అండి ధన్యవాదాలు
ధన్యవాదాలు